హలో హలో
వినపడుతుందా
ఆ ఇప్పుడు వినపడుతుంది.
ఆ ఏం చేస్తున్నారు బ్రో
ఆ వినపడుతుంది. నీకు
నాకు గీట్లా వినిపిస్తుంది.
ఏం జేస్తున్నావ్
ఖాళీ బ్రో ఇప్పుడే ఫ్రీ ఫైర్ ఆడతాన్న నువ్వు ఫోన్ చేసావు.
అవునా ఏం చేస్తున్నారు ఇంకా అప్పట్లా ఆడేది. మీరో
అవును బ్రో అప్పట్లా అసలు లాక్ డౌన్ లో అయితే నేను పోట్టు పొట్టు ఆడేది. అసలు వేరే లెవల్ ఇప్పుడు అంత వాడు అప్డేట్లు ఇచ్చి ఎంత డబ్బు ఉన్నోళ్ళకే ఫ్రీ ఫైర్ లెక్క చేసిండు. బ్రో
అవునవును. అప్పట్లో అయితే పొద్దున్న లేసినాం అంటే అదే ఫోన్ చార్జింగ్ తోనే ప్రాబ్లం ఉండేది ఫ్రెండ్స్ తో రూమ్ కార్డు ఇవన్నా ఇది
మ లాక్డౌన్ అంటారుి కదా లాక్ డౌన్ పెడితే మళ్ళీ ఇది స్టార్ట్ అయిద్ది కదా ఫ్రీ ఫైర్ పబ్జి
ద నకు ప్ర లక్డౌన్
ఇది ఇజ్రాయనీ ఇది గొడ ఉంది బ్రో యుఎస్ఏది దానివల్ల లాక్డౌన్ మోడీజీ అన్నాడు
ఏ బ్రో పెట్టర్ కావచ్చుదంతా మోడీజీ ఉన్నంత వరకు మనకు ఇక్కడైతే సేఫ్డి ఇండియా నో ప్రాబ్లమ్ అంతా జరగది కావచ్చు వాటి తెలీదు మనకైతే ఫన్ లో పడుతు ఫ చూడాలి బ ఏం పెరుగుతుందో మళ్ళీ
చూడాలి ఇంకా ఫ్రీ ఫైర్ అప్పట్లా అయి అసలు రక్తాలు చెల్లించేవాళ్ళ అం్రమే త
అస్సలు అవును బ్రో నేను కూడా అసలు ఘోరంగా ఆడుతుండ ఇప్పుడైతే అసలు మొత్తం వార అంటున్నారు గ్యాస్ అటే జ మొన్న అన్నారు అది కాకముందే ఇప్పుడు పెట్రోల్ షార్ట్ కాకముందే పెట్రోల్ స్టాక్ అయిపోతుంది షార్ట్జస్తుంది అంటున్నారు మొత్తం జనాలందరినీ భయపెట్టిస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మొత్తం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి మొత్తం హైదరాబాద్ అయితే బంకుల దగ్గర మొత్తం లైన్స్ కడుతున్నారు
అవును రండి నిన్న మా ఫ్రెండ్ ఏడ అయితే రెండు క్యాండ్లు కడుక్కొని మరీ ఫుల్ టైం కొట్టిుకుంద అపోతాను
మట్లొంద సిచువేషన్ ఇగ ఇప్పుడు అంత తీస్ కొన పోతే ఇప్పుడు అవసం అర్జెంట్గా అవసరం ఉండడానికి దొరకదు అట్లా వాళ్ళని చూసి వేరే వాళ్ళు కూడ అదే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కొనడినా కూడా
ఇ ఊడు వాళ్ళదే సేఫ్ అయి ఎలా
ఆ అవును బ్రో ఎలక్ట్రిక్ బండి కాకుండా సేఫే ఉంది కాకపోతే వీగిలింది అవసరం లేకున్నా కూడా, ఎక్కువ తీసుకెళ్లడం వల్ల అయిపోతది.
ఉమ్ ఇంక మా ఓళ్ళయితే ఇక పొట్టు పొట్టు తీసుకపోతరు.
అదేలా వాళ్ తీసుకెళ్తరు? విలేజ్ లో అంతేం లేదు, ప్రజెంట్ అయిత్ సిచ్చుయేషన్ బంక్ లో ఇప్పుడు మెయిన్ మెయిన్ సిట్ టిస్ హైదరాబాద్, అట్సైడ్ ఐతే అసలు హెవీగా ఫేక్ న్యూస్, ఫేక్ న్యూస్, ఫేక్ న్యూస్. స్ప్రెడ్ చేయడం వల్ల, ఇట్లా నడుస్తుంది మొత్తం.
అదే ఒకడు చిన్న బంక్ ల పెట్రోల్ లేదనేసరికి వాడు. పుకారు పుట్టిచ్చేసరికి అందర్ గా బంక్ ల మీద పడుతుం
అదే అదే, ఒక చిన్న ఫేక్ న్యూస్ చాలు. ఇట్ల జరగడానికి, ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ కూడా అట్లాయి
ఉమ్, గ్యాస్ట్ అనేదిఇది బ్లాక్ వల్ల పోతుంది, అంత బ్లాక్ల అమ్ముతాళ్ళు గదా
ఆ ఆ, స్టార్టింగ్ లో మన దగ్గర బుకింగ్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ఏమో ఉన్ టున్నాయంట డైలీ.
అయినా మనకి ఇప్పుడు, ఆ ఇప్పుడు త్రీ డేస్ కొ క చ్ టూ చిప్స్ అస్తానయ్ గద.
ఉమ్ వస్తున్నయి, వస్తున్నయి కానీ అసల ఆ యాక్చువల్గా ఏమైందంటే? ఫిఫ్టీ ల్యాక్స్ ఏమో బుకింగ్స్ అవుతున్నాయంట ఇండియాకి.
అవునఅవును.
ఇప్పుడు ఇట్లా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల, షార్టేజ్ ఉండడం వల్ల సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ బుకింగ్స్ అయితున్నయంట.
ఇంకా మన ఇది, ఇదంతా ఓన్లీ ఇండియాకే పోతుంది కని ఇంకా పాకిస్తాన్ వేరే కంట్రీకి అయితే అసల్
లేదు లేదు, అదే బికాస్ ఆఫ్ అవర్ పి ఎం యా. లేక్పోతే మన సిచ్యువేషన్ కూడా దారుణంగా ఉంటుండే, అయినా కూడా ఇక్కడ ఉండ్ ఫ్లూయెన్సర్స్ వేరే వేరే వాళ్ళు గిట్లంతా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తా ఉంటరు. అది జనాలక్ అర్థం కావాలిగ
అదే
కాపోతే ప్రజెంట్ అయితే మనక్ షార్టేజ్ ఏం లేదు. ఇది ఇగా తెలీదు మరి, లాక్డౌన్ గురించి క్లారిటీ దమ్ ధమ్ ఎంతైనా విలేజ్ లైఫే కొంచెం ప్రశాంతంగా ఉంటది.
అవును బ్రో, విలేజ్ ల అయితే నీకు గ్యాస్ అయిపోయినా అవస్ కట్టెలు పొయ్యిని వాడితే ఇప్పుడు సిటీల అందరూ ఎలక్ట్రిక్ అనే వాడుత అద్దాలు అయ్యి దెబ్బాకి సోల్డ్ అవుట్ ఆయ్యాయీ అంట
ఆ ఎలక్ట్రిక్ వాడినా కూడాచిక్ ఒక చిన్న మిస్టేక్ ఇట్లా కరెంట్లు ఏమైనా మిస్టేక్ అయినా కూడా పేలుతాయి డైరెక్ట్గా ఎలక్ట్రిక్ అంటే ఇప్పుడు కరెంట్ లేకపోతే ఉం టది ట్వంటీ ఫోర్ అవర్స్ గానీ
ఎక్కడ ఎక్కడ అసలు విలేజిలో అయితే వాడు పది సార్లు పిలతాడ్ రేవంత్ రెడ్డి వచ్చిన కాన్నించి దరిద్రుడు
ఉ ఉ అవునవును విలెజిలో జరుగుతుంది కానీ సిటీ లేగా కేసీఆర్ బాసువంట్ ఫోరస్ కరెంట్ అన్నాడు అది నడుస్తునే ఉంది. ట్వంటీ ఫోర్ అవర్స్ విలేజ్ లో కూడా చాలా వచ్చినంకనే కదా కేసిఆర్ వచ్చినం చాలా
ఉమ్ అప్పుడు అసలు మొన్నటి నుంచి అయితే కరెంట్ ఒకటే తీత్తండు చికాకులె
హుమ్మ్ అవునవును మనకి ఎప్పుడు చూసినా ఏం ప్రాబ్లం కాదు గాని సమ్మర్ టైంలో అది కూడా మధ్యాహ్నం ఇత్తంరు
మన మె నేను కూడ తీస్తున్న
హు ఇక చుక్కలు అవు పడతాయి
హు
బయట పడుకుందాం అంటే, అసలు వేదరెట్లా మారేది ఏ టైంకి అర్థం కాట్లేదు. అసలు చల్లగ ఉన్నట్టు. అట్లే ఉంటది. అసలు వర్షం పడుతుంది. మిడ్ నైట్ ఒకొక్కసారి
ఉహు
ఇట్లా క్లైమేట్ కూడా అర్థం కాట్లేదు ఎంతైనా విలేజ్ లైఫ్ విలేజ్ లైఫే
ఐ అవును
కుంటున్నారా బ్రో స్టార్ట్ చిల్లా అంటే స్లాబ్స్ మీద అట్ల అట్ల పైన
లేదు లేదు ఇంట్ల కూలర్ ఉంటది అయిన నైట్ అంత ఏం అనిపిస్తలే
ఊమ్ అంటే ఇంకా అస షార్ట్
ఇంకా స్టార్ట్ అయితే ఏసీ ఏసీ పెట్టాలె రోజు ఇగ
అవునా మా సిటీస్ లో ఏసీ ఉన్నా కూడా, ఆ ఉన్నాయి. బ్రో టూ, త్రీ ఉన్నాయి కానీ మేము టెర్రస్ పైనే పనుకుంటాం అయిన అట్ల ప్రశాంతంగా అంటె ఇప్పుడు హైట్ ఉంటాయి కదా బిల్డింగ్స్ ఇక్కడ
హ్మ్
మంచిగ ఎయిర్ పీస్ఫుల్ గొస్తది లేకపోతే కూలర్ కూడా ఉన్నాయి రొండు అవి తీసుకొచ్చి పైన పెట్ టయినా పడుకుంటాం
ఊ హ్మ్
బాగుంటది అలా ఇక్కడ
హా
తిగా పెద్ద టెర్రస్ లేకయిపోయినా చెట్లు ఎక్కువుంటయి కాబట్టి
అవును మరి ఏసీలు ఏ కంపెనీ బ్రో నేను కూడా పెట్టిద్దామని చూస్తానా
ఏసీలా బ్రో మేము తీసుకుంటే మొత్తం అంటే హై క్వాలిటీలో తీసుకున్నాం బ్రో
ఏం తీసుకున్నారు ఏపీ
ఎల్జీ
ఎల్జీ ఆ
ఆ
నేను పానాసోనిక్ అయినా సామ్సంగ్ అయినా అనుకుంటానా
ఆ సామ్సంగ్ తీసుకో బ్రో అది ఇంకా బాగుంటది
మ్మ్
హ్మ్ ఇంక ఇప్పుడు రిఫ్రిజిరేటర్లకి వాటికి వీటికి రేట్లు కూడా పెరుగు
మ్మ్ ఎంత వన్ వన్ తీసుకున్నరా వన్ పాయింట్ ఫైవ్ తీసుకున్నరా ఎల్జి అదే వేసి ఎల్ జీ
వన్ పాయింట్ ఫైవ్ బ్రో
ఊ హ్మ్ మీ రూమ్ ఎంతుంటది
ఎంతంటే ఎగ్జాక్ట్గా మ్మ్ ఎట్ల చెప్పాలి బ్రో మీకు మీ హాల్ ఉందా
నో
దానికంటే కొంచెం పెద్దగనే ఉంటది
మ్మ్ ఆ దాంతయితే వన్ పాయింట్ ఫైవ్ పెట్టుకోవాలి నేను ఎప్పుడైనా సిక్స్టీన్ నెంబర్ కాడ పెడుతునే కూల్ ఎక్కువ ఉంటదండి
ఆ కాకపోతే మనకంతా ఊరికే డోర్స్ తీయం కాబట్టి లేనప్పుడు కూడా పెట్టుకోని ఇట్లా క్లోజ్ చేసుకుంటే సరిపోతుది
మ్మ్ ఇంకా తిన్నారా బ్రో మరి
తిన్నం బ్రో
ఏం కర్రీ
ఆ కర్రీ అంటే మార్నింగ్ టిఫిన్ చేసా దోస మీరు
మ్మ్ హ్మ్
సరే బ్రో నేను మళ్ళీ కాల్ చేస్ అదండి కొంచెం కాలొస్తుంది ఓకే బ్రో బాయ్